బాగున్నారండి మీరు
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాం తిన్నారాండి
తిన్నామండి ఏం చేస్తున్నారు
ఎం లేదండి మీరు
ఏం లేదండి ఉన్నా ఖాళీగానే
ఉ
హు
మీ సర్కిల్లో ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదండి మీ లైఫ్ లో కానీ ఇప్పుడు
నా లైఫ్ లో ఫ్రెండ్స్ బాగున్నారండి అంటే నాకు కొంచెం చాలా మంది ఫ్యామిలీ ఆహా సారీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పటి నుండి
ఉ
లేకు ఎక్ ఎక్కువ కొన సాగుతున్నారు స్కూల్ లో ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు ఇప్పటి కూడా వాళ్ళతో టచ్ లో ఉన్నామండి మేము మేము మాట్లాడు ఓ చాలా బాండ్ ఉందండి బాండింగ్ వాళ్ళతో అంటే వాళ్ళు ఎప్పుడైనా మనకి స్పెషల్ స్కూల్స్ ఫ్రెండ్స్ ఎ చూడండి వాళ్ళతో మనం రోజు మాట మాట్లాడకపోయినా ఎప్పుడ ఒకసారి మాట్లాడినా ఆ బాండ్ అనేది అలానే ఉంటుందండి సేమ్ ఎప్పుడు ఓకే మనం ఎన్ని రోజుల నుంచి మాట్లాడుకోలేదా అన్నట్టు ఉంటుందండి నాకైతే ఏ నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారండి స్కూల్ ఇంకా కాలేజ్ లో అంటారా ఇంకా మామూలే కదండి కాలేజ్ లో అప్పుడప్పుడు చదువుకుంటాము వెళ్ళిపోతాము అవసరానికి తగ్గట్టుగా వాడుకునే వాళ్ళు ఉంటారు వెళ్తూ ఉంటామండి మీకు ఎలా టి ఫ్రెండ్స్ ఉన్నరండి మంచోళ్ళు ఉన్నారా
ఆ ఉన్నారు బానే బాండింగ్ అనేది ఉంది మరి అందే ఎక్కువగా పద ఆ మాట్లాడుకో కొంచెం బయటికి వెళ్ళడం అలా ఏం లేదు కానీ టైం స్పెండ్ చేస్తాం అప్పుడప్పుడు కొంచెం బాగా మంచి బాండింగ్ తో ఏదైనా విషయం వస్తే అది చేయడం కానీ
ఆ అదే ఫ్రెండ్స్ తో బాండింగ్ ఉండట్ ఇ మంచిదే లేండి మనకు కూడా ఏం జరుగుతున్నాయ్ క కొంతమంది పి మనుషులు ఎట్లా ఉన్నన్నారని ఇప్పుడు కొన్ని సార్లు తెలుస్తుంది మనకి ఇలా ఫ్రెండ్ షిప్స్ చేయడం వల్ల కూడా
రేపు ఎలా ఉండాలి అని కొన్ని విషయాలు అనేది తెలుసుకుంటాం వీళ్ళ వల్లే
అవునవునండి అంటే మనకు అందరూ మంచి ఫ్రెండ్స్ ఏ దొరుకుతారు అనేది లేదండి కొంతమంది ఎలా అంటే అంటే అలా ఉంటారు
మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా అను నేను ఈల్లతో ఫ్రెండ్ షిప్ చేసాను అని అలా ఏమన్నా బాధ పడే సిచువేషన్
అంటే అలా అంటే మరి అంతగా ఏం జరగలేదండి అలా సిచ్యుయేషన్స్ ఏమి కొన్నిసార్లు కొంతమందితో ఎందుకులే వీళ్ళతో మాట్లాడం అనిపిస్తుంది అలా ఎందుకులే అనిపించినప్పుడు వాళ్ళే మల్ల మనకి వాళ్ళు మనతో మాట్లా మాట్లాడతారు మాట్లాడతారు మనం ఏం చేసాం ఇంకా ఎందుకు లే అంత కో వాళ్ళని వదిలేస్తాం అలా అలా అలా ఉ ఉన్నారండి కొంతమంది అంతే ఇంకా వాళ్ళ గురి
ఫ్రెండ్ తోనే ఎక్కువ సర్కిల్ ఉంది ఐ మీన్ చాలా టైం స్పెండ్ చేశాను మొత్తం నా లైఫ్ లో సో ఓకేె షికెన్ బెటర్ బట్ కొంతమంది వల్ల మనం ఎలా ఉండాలని తెలుసుకుంటాం కొంతమంది రావడం వల్ల
అవును అవునండి చాలా విషయం చాలద మనం నేర్చుకుంటాం అండి ఇలా ఫ్రెండ్స్ చేసుకోవడం వల్ల వాళ్ళ ద్వారా మనకి చాలా తెలుస్తుంటాయి ఓహో మనం ఇలా ఉండాలా అలా ఉండాలా అని కూడా మనకి ఆ తెలుస్తూ ఉంటాయి కాబట్టి అలా ఉండడం మంచిగా అండి
బయటికి వెళ్తుంటారు మంత్లీ మంత్లీ
ఓకే మీరు ఎలా ఉంటారండి మీకు అంటే అలా ఎక్కువ ఫ్రెండ్స్ ఉండడం ఇష్టమా లేక ఒకరే ఉండడం ఇష్టమా లేకుంటే కొద్ది మంది ఉండడం ఇష్టం తమం
ఉన్నా ఒకరు ఇద్దరు ఉంటే చాల అంటే ఉన్నే ఎక్కువ మంది ఉన్నా కూడా ఉన్నే లే ఇబ్బంది అనేది వస్తా వస్తుంది
అవునులేండి అంటే ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బందులు ఏం రావండి ఆ ఇలా అంటే ఇంకా ఎక్కువ ఆ ఒక ఒకవేళ ఒకరే ఉన్నా కూడా వాళ్ళు మంచిగా ఉంటే మంచి
యా కొన్ని సిచ్యువేషన్స్ లో మామూలే ఇంకా మనుషులు అన్నాక ఎప్పుడు ఒకేలాగ ఉండర్ ఇంకా టైం బట్టి వాళ్ళు మాట్లంటారు మనము ఇంక వీళ్ళ ఎంత అని మనము అడ్జస్ట్ అయిపోవాలి.
అవునవునండి అంతే మనం కూడా ఏం ఎక్కువ పట్టించు తక్కుకున్న వాళ్ళ గురించి ఆ మంచి ఉంటే మనం మంచిని తీసుకోవాలి. వాళ్ళ నుంచి చెడు ఉంటే వదిలేసేయాలండి. ఇం ఇంక ఇంకా ఏ ఫ్రెండ్షిప్ లో ఉన్నా అంతే
అలాగే అలాంటి వారే ఉన్ ఉంటారు మనమే
మీరు కూడా అలా ఏమైనా ఫేస్ చేసారా
అలా ఏం లేదు. ఓకే కొన్ని చిన్న చిన్న గొడవలు వస్తా ఉంటాయి కదండి ఫ్రెండ్షిప్ అన్నాక. ఇంకా నేను వదిలేస్తుంటాం ఓకే వీళ్ళు ఇంతేలే అని ఇంకా నేనే వదిలేస్త సర్దుకొని వెళ్ళిపోతు ఉంటా మళ్ళి ఊరి నెల్లి గొడవలు ఇరద్దువు కానీ ఊ మీ టైమ్ వేస్ట్ మనకి స్ట్రెస్
అవునవును అది కరెక్టే అండి హా హ చాలా బాగా ఎక్స్పీ ఎస్పీరిన్స్ అయ్యారు రండి మీరు అన్నీ బాగ కరెక్ట్ గా చెప్ తున్నారంటన
ఏదో అల చూసి చూసి మనకి అలవాటు అయిపోతుంది ఒకే వీళ్ళు వెళ్తే
అవునులేండి కొన్ని కొన్ని సినిమాలు చూత్తం ఉం కూడా కదా ఫ్రెండ్షిప్ గురించి అలా ఇలా
స్కూల్ లో ఒకరు ఇంటర్ లో ఒకరు ఇలా అంటే చదివే దాన్ని బట్టి ఉన్నార ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఒకే ఫ్రెండ్ తోనే లాంగ్
ఆ లేదండి అంటే నాకెవరు అట్ కన్ కంటిన్యూస్ గా ఫ్రెండ్స్ అయిన వాళ్ళే ఒక్క పాప మాత్రమే ఉందండి అలా స్కూల్లో తనే ఫ్రెండ్ అంటే కాలేజ్ లో ఇప్పుడు కూడా తనే సేమ్ క్లాస్ ఉన్నే వాళ్ళం అలా కాలేజ్ వరకు ఒక ఒక పాప అయితే ఉండేదండి ఇంకా మిగతా వాళ్ళంతా ఇంకా వాళ్ళు వేరే చోటకి వెళ్ళడం చదివేకి చదువుకునేకి అలా అయిపోయి ఇంకా ఒక పాప మాత్రమే ఉండేదండి
కొంతమంది కొంతమంది అలాగే ఉంటారు నాకైతే ఒకే కాలేజ్ ఆల్మోస్ట్ తనేతొనేఎక్కువ టైం స్పెండ్ చేశాను
అంటే అలా అంటే మరి అలా కంటిన్యూ అవ్వకు పోయినా కూడా ఇప్పటిక మేము అలా అప్పుడప్పుడు కలుస్తా ఉన్నాము కలిసే వాళ్ళం అండి అందరు చోట కొచ్చినప్పుడు ఆ అలా కలిసే వాళ్ళం బాగుండేదండి ఎక్స్పీరియన్సెస్ ఆ లే అంటే కలిసినప్పుడు అలా రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా అప్పుడు వరకు లైఫ్ నా ఎంజాల్ తినింది ది అని అలా మాట్లాడుకు కొనే వాళ్ళం అండి అవునండి మీరు మీరు మీకు అలాంటి మ్యాంగొస్ ఉన్నాయా అండి
అంతా ఎక్కువ అయితే లేదు ఏదో ఒక రెండు సార్లు వెళ్ళంటాను అంతే నేను ఎంతగా బయటికి వెళ్ళింట్ల లేదు
అవునులేండి అంటే మాకు దగ్గరలోనే అ ఇద్దరు ఉన్నారు లేండి సో మాక్ కలవడాన్ని కొంచెం ఇజి జగన్ అంటుంది
మాకంత దగ్గర
మ్మ్ కానీ ఇప్పుడైతే కలవడం చాన కష్టం అయిపోయిందండి అందరు ఒక్కొక్క ప్లేస్ లో ఉన్నారా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ ఉన్నారు ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజి నాది ఇంకెప్పుడైనా మాట్లాడితే అలా ఫోన్ లో మాట్ ఎట్లా అటు ఉంటామండి అంతే
ఆ ఓకే బర్త్ డేస్ కు అలా మీట్ అవ్వడం కొంచెం స్పెషల్ గా చేయడం ఇలా ఏమన్నా చేస్తుంటారా మీరు మీ ఫ్రెండ్కి అప్పుడు
లేదండి మరి అంత ఎక్కువ లేదు ఎందుకంటే ఆ ఆ ఒకసారి రెండుసార్లు అలా చేసామండి అంతే ఎందుకంటే అందరూ చాలా దూరం దూరంగా ఉన్నారు వెళ్ళడానికి కుదరదు అలా నా బర్త్ డేకి ఒక ఒక్ ఒకటి రెండు సార్లు చ్చారండి నా ఫ్రెండ్స్ నాక్ సప్ ప్రైజ్ ఇచ్చారు అన్నావ్ అవునండి అవునండి ఆ అది కూడా నా బర్త్డే రోజు అని కాదండి ఆ రోజు నా బడ్ అదే రోజు ఎగ్జామ్స్ ఉండేటివి వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు తెలియపోకుండా సర్ప్రైజ్ ఇచ్చారండి ఒక టూ డేస్ తర్వాత వచ్చారు ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చారండి అలా అది మాత్రం హమ్ అది మాత్రం ఒక సప్ ప్రైజ్ అండి చాలా అంటే బర్త్డే తర్వాత రావడం ఉమ్ సర్ప్రైజే కదన్
ఆ కరెక్ట్ నాకు అలా ఒక అమ్మాయి అ ఉండేది ఇంటర్లో చాలా అంటే చాలా మంచిది నాకు తెలికోకుండానే నా కోసం కేక్ కటింగ్ చేపించడం
అవునులేండి చాలా బాగుంటది కదా అలా చేస్తే కూడా అదొక ఆనందానిస్తయి
త టచ్ లో లేకపోయినా కానీ తనతో ఉన్న మెమరీస్ మాత్రం నాకు చాలా బాగా గుర్తుంటాయి
అవునులేండి అదే కాలాల కాలం పొయ్యే కొద్ది కూడా ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీ అయిపోతారు కదా అండి అలా అవ్వడం వల్ల కూడా మనం మాట్లాడలేకపో పోయింటాం పోతూ ఉంటాము కానీ వాళ్ళ మెమరీస్ అనే అన్నీ అలానే ఉంటాయి కదా
ఆ అవి చాలా బ్యూటిఫుల్ నాకైతే మా ఫ్రెండ్స్ తో ముందు ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు టచ్ లో లేకపోయినా వాళ్ళతో గడిపిన క్షణాలు మర్
క్షణాలన్ని మర్చిపోవాలని ఫ్రెండ్షిప్ అంటే ఇంకా అదే క దా
ఇంకా మళ్ళీ అన్ త దగ్గరగా అంటే నాకు ఇంకా ఎవ్వరు అనిపించలేదు ఫ్రెండ్షిప్ షీ ఈస్ వెరీ గుడ్ అండ్ కైండ్ హార్టెడ్ పర్సన్
ఆ అవునులేండి అలా మన లైఫ్ లోకి ఒకరు వస్త వచ్చి వెళ్తూ ఉంటారు హ
ఇంకా మళ్ళీ అంటే అందరూ కామన్ అంతా ఫ్రెండ్షిప్ గా ఉంటారు కొద్దిసేపు ఉంటారు కొద్దిసేపు అర్థం కాదు వాళ్ళ గురించి ఏదో ఇంకా ఉన్న ఇప్పుడు ఓకే అనట్లు ఇంక వెళ్తే ఇంక వెళ్ళి పోనీలే అన్నట్లు
అవునులేండి మనం కూడా ఎవరిని పట్టుకొని ఉండకూడదండి ఫ్రెండ్షిప్ లో మాత్రం కుదిరితే పట్టుకోవాలా లేకపోతే వదిలేయాలా
ఆ మనతో టైమ్ స్పెండ్ చేయ్యాలనుకుంటే చేస్త ఇస్తారు మన కోసం ఏదన్నా లేదంటే ఇంకా మనం కూడా వదిలేయలీ లేదు బట్ ఎక్కువ కనెక్షన్ అనేది కొందరితో నే ఉంటుంది మనం ఎంత మా ద్దన్నా కూడా కొంతమందితోనే మనం ఎక్కువ ఫ్రెండ్స్ ఇంకా ఉంటా ఉంటగా
అవునవును అదే అందరితో అదే బాండ్ ఉండదు కదా
ఉమ్ థ్యాంక్ యూ అండి మిస్ సమాచారం అండి మాకు అందుకే
ఓకే అండి థ్యాంక్ యూ అండి బాయ్